హలో
ఆ ఏం జేత్తున్నావ్
ఏం జేయట్లేదు మీరేం జేతన్నారు
టీవీ సూతన
ఉ ఏం జేత్తున్నారేంటి టీవీలో
సీరియల్
ఏం సీరియలు
ఏధోలే తిన్నావా
తిన్నా మీ అయినియా భోజనాలు
అయిపోయి
ఏం కూర
ఎగ్
ఓకే
మీ ఏంటి ఆ
మామిడికాయ పప్పు
ఆహా
ఉ గోంగూర చట్నీ సాయంత్రం
ఆ ఆ
ఉ
ఉంటా అక్కొల్లు ఎవర్ లేరా
ఊ హ్మ్మ్ లేరు
ఊ
వాళ్ళంతా అక్కడ ఉన్నారేమో
అక్కడ ఉంటారులే
తే
ఇంకా
ఇంకేముంది
అమ్మది ఎట్రా నాలుగు ఊ ఇంకేంటి
చెప్పాలి మా దగ్గరే ఉంటాయండి ఏమి లేవు మామూలే పండక్కి బట్టలు ఏం కొనట్లేదా
ఏం పండుగకి ఏ
ఉగాది పండగాకీ
డబ్బులు ఎవరు ఇత్తరు
ఎవరిత్తరు ఏంటి
నాకే
మాట్లాడాలంటే ఏదో ఒకటి మాట్లాడలిగా ఏం మాట్లాడమంటావు
అదేలే అదే అక్కకి రేపు హాస్పిటల్ తీసుకెళ్లాలి కదా
ఊ నేను ఆ ఆన్లైన్ లో చీరా అదే మీషోలో ఆఫర్స్ ఉన్నాయి గదా
ఊ
ఆ తీసుకుందాం అనుకుంటున్నాం
ఉ ఏన్ రోజులు దాకా ఉంది అఫర్
ఏం మరి తెలీదు చూడాలి చూసి ఒక చీర ఏదన్నా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం
ఊహు
రెట్ తక్కువ అయితే
అదెలే
ఉ
ఇంకా
చెప్పాలి
నేను చూతున్నాను గాని డబ్బులు లేక ఆలోచితున్నాను ఏం పెడతాకైనా
ఈ ఏమన్నా చీరలు జూసావా బాగున్నాయా
నేన్ సీర్లయితే జూలేదు
ఆ
ఏం జూసానూ హ్యాండ్ బ్యాగలు జూసుకున్నా
సర్లే ఏమన్నా తక్కువ రేట్లు ఏమైన్నా ఉం ఉంటే నాక్ బెట్టు నేన్ జూత్త చీర్లైనా హ్యాండ్ బ్యాగ్లైనా నేన్ దీసుకుంటా
ఊ
ఊమ్
అల అయితే
ఆ సరే
ఆ ఊమ్